హ వయసు వస్తుందా
క్లియర్గా వస్తుంది
మీరు చేశారా మేం చేసామా ఫోన్
అంటే ఎవరు చేసింది కూడా తెలుస్తలేదా మీకు
తెలుపిలేదాండి చెప్పండి
మీరే చేసారు కదండి
నేనే చేసానా
యబ్బా కరెంట్ పోయిందా ఫ్యాన్ లేదు
కరెంట్ ఆ ఉందండి కరెంటు.
ఏ ఫ్యాన్ లేదు ఇప్పుడు వచ్చిన లోపల కొందరి నా పడని వాళ్ళు నమ్ముతావ్ చా కరెంట్ అన్నా తుది ఏదన్
అప్పుడు నుంచి గాలిలో ఉన్నారు ఒక నిమిషం పోతేనే ప్రాణం పోయిన
మీరు చూసం రాండి చూసినట్టే చెప్ పిల్లలు మరీలో
ఆహా మా సైడ్ మీ సైడ్ ఒక సైడ్ కాదా అందుకే
మ్ ఈ ఏమో మరి
కొంచెం మీరు ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి మాట్లాడండి మా వాయిస్ రావట్లే ఆ ఇప్పుడు ఇట్లనే మాట్లాడండి ఇప్పుడు మస్తు ఇట్లనే మాట్లాడండి అంటే ఇప్పుడు ఎట్లా ఫోన్ పెట్టుకున్నారు ఇట్లానే ఫోన్ పెట్టి మాట్లాడండి
అట్లా పెట్టుకుంటే మీ ఏది పడ ఇది కదా అండి
మరి ఎట్లా కొంచెం మీ వాయిస్ పెంచండి మీరు ఇప్పంచుకోండి మాది పెంచన్నది
మరి అండి ఏం చేశారు ఇవాళ. ఇయ్యాల ఏంటి సండే సండేపెషల్ లాంటి
సండే స్పెషలా
ఇవాళ మీ సార్ కి డ్యూటీ ఉందా. మీ సార్ డ్యూటీ ఉందా ఇవాళ
సండే ఎవరు ఉండదండి.
అప్పుడప్పుడు సండే కూడా పో ఉంటాయి కదా కొందరికి హాస్పిట హాస్పిటల్ వాళ్ళకి సండేస్ అవి ఏమి ఉండయి కదా ఎప్పుడు ఒకటి వీక్ ఆఫ్ తీసుకుంటారు కదా
ఆ ఇప్పు సండే తీసుకున్నాను అనుకోండి హాస్పిటల్ని అడగలే కదా మీడ్లే చెప్తున్నారు
అంటేతే తెలుసు కదన్నా నేను ఎట్లా తెలుసు మీరు కూడా నాకు అట్లా తెలుసు
మరి మొన్న ఎందుకు అడిగారు మ్యారేజ్ అయిందా లేదని
ఆ
మొత్తం తెలిసినప్పుడు మీరు ఎందుకు అడిగారు మ్యారేజ్ అయిందా లేదని
ఆహా అది వేరే కద కాళు వాళ్ళు వేరే కద
వాళ్ళు వేరేన
అవు
ఆజరు వరకు వస్తారే ఇప్పుడు వరకు మీరు ఎంత కాల్ చేశారు నాకు ఎన్ని కాల్స్ చేసారు
వండి మూడ నాలుగో జసు ఉంటా
ఆహా ఎంత వేర కాల్ చేసామని సారా ఆ వాళ్ళకి ఎందుకు ఎన్ని
ఏమో అండి కానీ ఇవాళ ఏమి విషషయా అ చెప్ప
అది ఏమి విశేషదు అంటే ఏది నార్మల్ ఇ రోటీని నర్సి దివాలా ఇయితే
సంల్ద అయ సండే ఫుల్ రెస్టా అంటున్న
ఆ లేదండి ఇప్పుడు రంజాన్ కదా
రంజన్ అయిపోయింది కదా అండి నిన్న నే ఒక్
అంటే రేపు పండుగ అయింది గెస్ట్ వచ్చారు కదా ఇప్
ఆ
వాళ్ళు కూడ పండుగ చేసుకోవ వాళ్ళు కూడా పండుగ చేసుకొని సాయంత్ర వర్కు లేకు ఉంటే ఇవాళ అలా వస్ తరు పండగో కొని ఎవర్ రారు కొని దాన్ తర్వాత సాయంత మైకో నంక వస్
అవునండి గెస్ట్ వస్తే అల్ ఆ చాల వరకుంటది ఇంట్లో
ఆ మరి మీరేం చేసరు భోజనం చేసారా మరి వినబడతలేదండి వాయిస్ బ్రేక్ అయితుంది వాయిస్ బ్రేక్ అయితుంది ఆ ఇప్పుడు వస్తుంది
దూరంగా పోయి
మరి అట్ల అయితే కాల్ కట్ అవుతది కదండి
ఆఆ
కాల్ కట్ ఐతది కద మరి నా కాల్ వస్తుంది ఇప్పుడైతే గానీ
ఏం వండారు వాళ్ళ కోసం స్పెషల్గా మీరు
స్పెషల్ వంటది రేపు బిర్యానీ బగారా సిరుకుర్మ
బిర్యానీ మైల వండి ర
రేప్ ఇన్నం ఆ ఇప్పుడు అయితే కొంచెం మా ఫ్యామిలీలో ఒక చిన్న ఫంక్షన్ ఉం ది దాని వల్ల చెయ్యలే నిన్న చేస్త రే చేస్తాం లేకపోతే నైట్ చేస్తాం
ఆ ఈవినింగ్ మీ దగ్గరనా
ఊ
ఈవినింగ్ మీ దగ్గరనా ఇప్పుడు అక్కడ దింటారా వాళ్ళు
అహ అట్లా ఏం గాదు అందరూ వస్తున్నారు
మీరు అట్లనే చెప్పి మళ్ళా అట్లే మళ్ళా అట్ల ఏం కాదు అంటున్నారు చిన్న ఫన్ చిన్న ఫంక్షన్ ఉంది అంటారు ఫంక్షన్ అంటే ఇగ దావత్ ఉండదా అండి
అంటే ఎలా అంటే అది దావత్ ఉన్న ట్టు గూడా లేవునట్టు గుడా తెల్వదు పక్కగా ఆ ఆడ్ల జావైతాది
టెట్ట్లో ఉంటదండి
అట్లే మన్నది హూ మేముగా పరేషాన్ లో ఉన్నా ఉన్నదా లేదా అని
అయ్యో
ఉమ్ ఎలా ఉందని మా ఫంక్షన్స్ ఏం చేయాలండి
ఆ ఆయ్ నిన్ననో మొన్ననో చెప్పారు చూడండి అదే నా ఫంక్షన్ ఇది లంచ్ ఆ అండి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్ చేసామండి
ఆహా ఏం చేపారండి
మా అక్క వాళ్ళోచ్చారైతే బా బావ చి చంద్ర ప్పుడు నించి మారాష్ట్ర నుంచి ఆ పనీర్ తీసుకొచ్చ వచ్చారు అయితే పన్నీరు ఆ నూడిల్స్
ఎందుకండి ఇక్కడ దొరకుదా మీ ఇది పన్నీర్ పాన్ వాళ్ళు చేపియాలా లేకుంటే మీరే చేపి తినేస్తారా
ఆ లేదు వాళ్ళు ప్రేమ కొద్దే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారండి వాళ్ళు మన ఇక్కడ పన్నీర్ మ మన ఇక్కడ పన్నీర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫీఫ్టీ కేజీ ఉంటే అక్కడ టూ నైన్ టి టూ నైన్ టూ ఫిఫ్టీ ఉందంట
బాగా తక్కువ ఉంది ఇంకా తెప్పించకపోయారు
మీ మీ చెప్ పనికి తేవాలను తీసుకొచ్చిండు తీసుకొచ్చి తినిపిచ్చిండు
వినిపించలేదా స్పెషల్
మేము ఇక మా ఇ ఇంట్లోను చెయ్యాలి వాళ్ళు కొంచెం బద్దకం మా ఒళ్ళు
బద్దకమ మీరు చెప్పలేదా మరి ఏం చెయ్యలే ఎందుకు చేయలే అని అడగలేదా
కొని ఉంటారు. ఏం చెప్పేటట్టు ఉండదండి వాళ్ళకు
అలాగా ఎందుకు మీ మమ్మీ లేదా
మా మమ్మీ వండుతుది ఇక ఇక వీళ్ళకి ఏం చెప్ పాలనే
మరి ఎందుకు చెప్ ఎందుకు చెప్పలే మరి మరి వాళ్ళకి చెప్పలేరు ఎట్లయినా మరి మమ్మీ ఎట్లా చెప్పలే అప్పుడు మీరే అంటున్నారు కదా వాళ్ళకి ఏం చెప్పలేము మమ్మీ చేత్తది
చ్చింది. కదాండి మధ్యాహ్నం ఆ అంటే నీ నిన్న మొన్న టూ డేస్ నుంచి డ అదే అయితుంది. కదా నాన్ వెజ్ అవి అయితే మా మమ్మీ ఇవాళ్ళ ఆఫ్టర్నూన్ వేజ్ జేసింది. టిక్కీ దాల్
మీరే అంటారు. అదే అలా కూడా మీరే అంటారు. ఇలా కూడా మీరే అంటారు.
అవన్నీ జేసింది. మళ్ళా సాయంత్రానికి ఏమన్నా స్పెషల్గా చేస్తది. రెగ్యులర్ ఇగ మూడు మూడు పూటలు కూడా అది తింటే వ ఇది ఉండది. కదా అండి రుచి కూడా ఉండది. ఆని ఒక పుట
ఇదేనా అలా ఉన్నది మీ మాట వేరలో
ఏదో మీరు మా ఇంట్ ఏమో ఏమో మీరే మా ఇంట్లో ఉన్నట్ ట్టు చే తున్నారు ఏంటండి.
ఆ మీ మాటలు బట్టి చెప్పుతన్నా నేనైతే
నా
మీరే చెప్పారు. కదా మీ ఇం ట్ల ఏం చేయలేదు. అంటే మా వాళ్ళకి కొంచెం బద్దకం ఫెసులు ఇలా పెడతారు. అలా పెడతారు. మా మమ్మీ ఏం చేస్తుంది. ఇగ నేను అడిగినా మీ మమ్మీ చేయపో చెప్పారు. అని నేను అడిగిన
అదే అండి మా ఆవిడేకు చెప్తున్నా నేను మీ మీ మీద మీకు చెప్పినట్టు మీరు ఫీయిల్ అయితున్నారు.
ఫీల్ అ అవ్వడం కాదు మీరు చెపినంక దాన్ని బట్ మీ ప్రకారం నేను చెప్పా అంతే మీకు బాగా నవ్వొస్తునట్టున్నది. ఆ ఆహా ఇప్పుడు ఒట్టిగా మొత్తం ఖాళీగా కూర్చొనిలేద కదండి. కొంచెం వా క్లీనింగ్ చేసుకుంటా ఊడవడం చేసుకుంటా మా మాట్లా నం ఇటు కొంచెం ఐస్ ఆ ఎం అర్థం కావట్లే వినబడ్త గుడలే
బ్రేక్ అయితుంది వాయిస్
ఇప్పుడు వస్తుందా
ఆ ఇప్పుడు ఓస్తుంది
చేస్తు
ఆ చేస్తుంది మాట్లాడుతున్నా ఒక ఫోన్ ఒక హ్యాండ్ ఒక హ్యాండ్లో చిపురికట్ట
ఉ చిపురికట్ట
తిరుక హలో హలో హలో హలో